హలో
గ్రామం గురించి టాపిక్ గ్రామం లేదా పల్లె అనేది కొన్ని నివాసాల సముదాయం ఇది పట్టణం కంటే చిన్నగా ఉంటది గూడెం కంటే పెద్దగా ఉంటది
అవును పల్లెటూరు వాతవరణం ఎంతో ప్రశాంతంగా ఉంటది ఇంకా పల్లెటూరులో వ్యవసాయం సాగు చేస్తారు
వ్యవసాయ భూములు ఎక్కువ పల్లెటూరులల్లనే వ్యవసాయ భూములు ఎక్కువగా ఉంటాయి మన దేశంలో వ్యవసాయమే ప్రధా
లో ఉంది
పల్లెటూళ్లల స్వచ్ఛమైన గాలి ప్రశాంతంగా ఉంటది అవును పల్లెటూరులో ప్రజలు ఎక్కువగా పొలం పనులే చేస్తూంటారు ఇక్కడ మనకు ఇంకా కలుషితమైన వాతావరణం ఉండదు ట్రాఫిక్ ఉండదు ఎలాంటి శబ్దాలు కనిపించవు చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తది ఆ చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా పల్లెటూరులో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు ఇక్కడున్న పల్లెటూరులలో ఉన్న వ్యక్తులు మంచి మనసు మంచి మనసుతోనే ప్రేమ అనురాగం అనేది దొరుకుతాయి పల్లెటూర్లల్లో బాగా కలిషి మెలిసి ఇక్కడ అన్నదమ్ములా అనుబం ఉన్నం అక్కచె పిల్లల అనురాగం అలాంటి పల్లెటూరులల్ల ఎక్కువ కని పిస్తయి
అవును
ఇంకా వాళ్ళు ఎంతో కలిసి మెలిసి ఉంటారు
టే పండుగల అయినా అ సరాలు సాంప్రదాయాలు అన్నీ ఇక్కనే ఉంటాయి ఎక్కువ పల్లెటూర్లల్లో
ఇంకా ఇక్కడ చెట్లు కూడా ఎంతో ప్రకృతి ఎంతో అందంగా కనిపిస్తది
చెట్లున్నకాన్నే పక్షులు జీవరాశులు ఎక్కువగా గొర్రెలను మేకలను తీసుకోవడం అట్లాంటి పల్లె ఉంటాయి
ఎండాకాలంలో రోజనే ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు నీడనిస్తయి
చెట్లు ఎక్కువ పెంచుకుంటేనే మంచి ఫ్రెష్ గాలి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అవన్నీ మనకు చెట్లు ఉంటా అంటనే మనకు అవి లేంది మనం బతకలేం అసలు
ఇంకా చెట్లు కూడా మనకు కూరగాయలు పండ్లు ఇవిలాంటి అన్నీ ఇస్తాయి ఈరోజు
చెట్లుంటేనే వర్షాలు పడతాయి వర్షాలు వర్షాలు పడతేనే మనకు వ్యవస్ రా పంటలు అన్నీ వండుతాయి ఇంకా చెప్పు
వతూ ఉంటారు
పల్లెటూర్లలో పొద్దుగాలనే నాలుగు గంటలకు చీకటితోనే లేచి వాకిలోడ్ పోనీ తలకు జల్లుకొని ముగ్గులు పెట్టుకుంటారు అంత ప్రశాంతంగా ఉంటది అంత పొద్దున్న లేసి పనులు వేసుకుంటారు
అవును వాళ్ళు తెల్లవారు జామున్నా వేస్తారు ఇంట్లో అన్ని పనులు శుభ్రం చేసు ప్పు తులసి చెట్టు దగ్గర పూజ చేస్తా ఉంటారు
కల్లటూర్లలా కోలాను పెంపుడు జంతువులు గార్లు మేకలు బర్రెలు అన్ని మంచిగా పరిశుభ్రమైన వాతావరణం ఫ్రెష్గా పా వస్త ఫ్రష్ గాలి అన్నీ మంచిగా దొరుకుతయి
ఇంకా వీళ్ళు పనులకు బట్టలు ఉతుకోవడానికి కూడా చెర్ల దగ్గరికే వెళ్తా ఉంటారు
ఇక్కడ మంచిగా పంటలు వండిచ్చి ఏ చే కూరగాయలు అన్ని ఎలాంటి చిగా మంచిగా దరుతుంది
ఇంకా ఇక్కడ ఆవులు ఎద్దులు ఇలాంటివన్నీ ఎక్కువగా పెంచుంటారు ఎక్కువగా గొరలు ఉంటాయి
పల్లటూరుపాయలు ఎక్కువ వెనకటి ఆచారాలు సాంప్రదాయాలు అన్నిటి కట్టుబడి అన్ని ఏ రోజు ఏ పడుగ ఎట్లా చేసు సుకోవాలి ఆ మంచిగా చేసుకుంటారు అందరు కలిసి వసిి అందరుూ ఉమ్మడి కుటుంబంలో ఇకా అందరు కలిసే ఉంటారు
హుహు హు
చెప్ ఇక్కడ చిన్న పిల్లలు కూడా అందరుూ బాబాయి్ పిల్లలు పెదనాన్నపిల్లందరికి కలిసి ఆడుకోవడానికైనా అన్నిటికీ మంచి ఉంటది అసలుకి ఇక్కడ
ఇంకా వీళ్ళంతా కలిసిమెెలిసి ఆడుకుంటూ ఉంటారు ఓ ఎండకాలం వస్తే ఒక్కటే గల్లి ల ఆడుకుంటు పిల్లలు అంతా కలిసి మెలిసి తిరుగుతు ఉంటారు స నైట్ ట ప్ పైన పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు.
ఎండా కాలం లాగ చిన్న పిల్లలు టైర్లతో నీ ఆడు కోవడం ఆ అన్ని ఆటలు
ఇంకా డలు గొర్రెలు మేకలు ఇంకా వి వివిధ రకాల జంతువులు ఉంటాయి.
పల్లెటూరు లల్ల కుమ్మరోల్ళు కమ్మరొల్ళు వడ్రంగొల్లు ఆ గొల్లు లు గౌన్ లొల్లు అందరు అన్నిరకాల మనుషులు కులాల వాళ్ళు అందరు ఒకే చోట ఒక గ్రామంలో నివసించి
ఇంకా ఇక్కడ జంతువులు పశుపక్షాలు చెట్లు నీళ్లు చూడముచ్చడిగా ఉంటాయి.
పల్లెటూర్లలో చెరువులు చెరువు లు కొంగలు పక్షులు చెరువులల్ల చేపలు సమ్మరోస్తే మూత్ర సంలో చెరువులల్లా చేపల వట్టుడు అవన్నీ నే కనబడాతాయి లాల్లెగా అలాంటి వ ఉండవ్ అసలు
ఇక్కడ అందరు కలిసి మెలిసి ఉంటారు. పచ్చని చెట్టు ట్లుంటాయి
హ్ ఇక్కడ మంచి మనసులు మంచిగా ఇంటి ముంగాట మన ప్రతి ఒక్కల ఇంట్ల తులసి చేట్టు పొద్దున్నే లేసి పూజ చేసుకుంటారు. దేవుడికి మొక్కుకుంటారు. అందరు కలిసి ఒకరికొకరు ఒకరింట్ల ఒకరు ఏం లేక ఏం నేర్చుకుంటారు ప్రేమాను రాగాల తోని కలిసి ఉంటారు.
ఇంకా ఏ పండుగ అయినా కూడా అందరు కలిసి మెలిసే చేస్ కుంటా ఉంటారు
పండగలొత్తే అన్నీ దేవునికి మొక్కుకొని అన్ని ముగ్గులు సంక్రాంతి పండుగతో ముగ్గులేసుకోవడం అందరు ఉమ్మడి కుటుంబం లెక్క కట్టి అందరు కలిసి పంలు పెటుకోనడం అలాంటి బాగా వుంటరు ఇక్కడ పల్లెటూరు అంతే అంత మంచిగుంటదో
ఇంకా లలో ఇప్పటికి నీటుగా ఉంటది
ఎంత వీట్ల ఫ్రెష్గా ఫ్రెష్ గాలి దొరుకుతది ప్రశాంతంగా ఉంటది ఎండ కలవ మంచాలు బయట యేసుకొని పడుకుంటారు ముచ్చప్ప పెడతారు పిల్లలు ఎంకాలం వద్దే మంచిగా టైర్లతో ఆడుకుంటారు కిర్ కెట్ కెట్ అలాంటి
ఇంకిక్కడ జాబ్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి ఇగ స్కూల్స్ షాప్స్ అనే ఎక్కవగా ఉంటాయి
పలెటూర్లల్లో ఎవరన్నా గొడవలు పెట్ ఉంటే సర్పంచ్ దగ్గర దీ తీసుకపోయి పంచాయత్ అదే సిటీలలో అయితే పోలీస్ స్టేషన్ మాత్రమే ఉంటది
కునే అవకాశం ఉంటది ఎక్కడెక్కడ
ఇక్కడ కూరగాయలు ఊర్లలా అమ్మెటల్ల బండ్ల మింద అమ్మడానికొత్తరు అందరికి అందరు ఒకే టైమ్ లో ఉంటారు కూరగాయలు కూడా పంట పొలాల్లో పండించి క మంచిగా నీటిగా ఉన్న దొరుకుతాయి ఆరోగ్యం మంచిగా ఉంటుది అక్కడున్న ప్రజలకు కూడా
కా ముసలి వాల అందరు ఎంతో సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు
ఇక్కడ ముసలిళ్ళందరూ ఒక దగ్గర ఉండి అక్కా చెల్ల అని పిలుసుకుంటా అన్ని విషయాలలా ఏ బాధలున్నా కష్టాలున్నా మంచి చెడు అ అది ఏమున్నా కూడా వాళ్ళు ఒకేదగ్గరే చెట్లకు ఉన్నాయి కూర్చొని మాట్లాడుకుంటూ
ఇంకా ఇక్కడ టెంపుల్స్ లల్లో కూడా ప్రతి రోజు గుడికెల్లే మట్ల ఉంటది
క్కడ ఉన్న పర విణ వల్ల ఇకా ఈ పల్లెటూర్లల్లా ప్లేస్ ఎక్కువ కూడా పూల చెట్టు పండ్ల చెట్టు కూరగాయలు
ఆ ఇంకా ఇక షాప్లు తక్కు ఇంకా అందులో అన్ని రకాలవన్నీ దొరుకుతా ఉంటాయి
ఇక్కడ ఊరికి ఒకటే స్కూళ్లు ఇట్లా అలాంటివి తక్కువ ఉంటాయి గ్రామ పంచాయతీ ఉంటది ఊళ్ళలో పశు పశువుల దావకాన ఉంటది పిల్లలకు స్కూల్ ఉంటది అట్లాంటివి తక్కువ ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండేది అదే పట్టణాలలో ఎక్కువుటాయి గాని అక్కడకంటే ఇక్కడనే విల్లా గ్రామాలున్న ప్రజలకే బా బావుంటది పరిస్థితి మాత్రం
ఇంక ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఉంటది స్కూల్ ఎక్కువ ఇంకా చానా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటారు
ఇక్కడ వ్యవసాయం చేసేటోళ్ళు రైతులు పంటలు పండిచ్చేటప్పుడు పొద్దున తొమ్మిది గంటలకు అన్నం ఇట్లా తిని కూలికి పోయి సాయంత్రం ఐదు గంటలకు వస్తారు బాయిల దగ్గర నుంచి
కాలు చేసుకొని ఇంకా తిని పడుకుంటారు
ఒకరికొకరు వ్యవసాయం పనులున్నప్పుడు ఒకరికొకరికి సహాయపడతారు రైతులు మం మందులు ఇట్లా ఎక్కువ వాడకుండా ఆధునిక పద్ధతులల్లో వ్యవసాయం చేసుకుంటా పంటలు పండిస్తారు ఎక్కువ దిగుమతి రావాలని మంచి ఆరోగ్యంగా కూరగాయలను అందించాలనే ఒక రైతు కష్ పడుతా అని చెప్పాడు
నమ్ముతా ఉంటా ప్రతి పండక్కి ఎంతో గ్రాండ్రు పండుగలు అందరు
ఇక్కడ దేవుడికి పూలు పెట్టాల మా పువ్వుల చెట్లు పండ్ల చెట్లు కూరగాయలైన పాలైన కోళ్ల పెంపకం అట్లాంటివన్నీ బాగా మంచిగా దొరుకుతాయి మంచి గా వాతావరణ పరిస్థితి ఉంటది ఇక్కడ
అందు కే నాకు మా ఊరంటే ఎంతో ఇష్ టం
ఇక్కడ రోడ్ల నిర్మాణము ఎడ్నబండ్లు స్కూటర్లు అట్లాంటివి కూడా తక్కువ తక్కువగా ఉంటాయి
అవును
ఇక్కడ వాతావరణ పరి పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంటంది
ఇంక ఇక్కడ ఎంతో సంతోషంగా బతుకుతా ఉంటారు అందరూ
ఇక్కడ ప్రజలు ప్రశాంత ంగా ఆరోగ్యమైన పరిస్థితి మంచి ఆరోగ్యం అట్లాంటి ఉంటాయి
ఇంక ఇక్కడ అందరు సంతోషంగా జీవిస్తా ఉంటారు వేరే పూర్నటకెళ్ళకుండా ఎవరు ఊట్లో వాళ్ళే హ్యాపీగా ఉంటారు సిటిలల్ల కి పోకుండా
సిటిల్లల్లా కొబ్బరి బోండ కొనుకునే పరిస్థితి వతది అదే ఊర్లళ్ళనైతే అయితే కొబ్బరి చెట్టు ఈ ఊర్లలోనే ఉంటాయి మంచిగా కొడవలతోని కోసుకొని కట్ చేసుకొని ఫ్రెష్ ఇంటికానే తింటారు
కోవాల్సిందే ఇక్కడ అయితే ఎవరు ఇంట్లో వాళ్ళే పండించుకుంటా ఉంటారు
ఇక్కడ కట్టెల పొయ నిన్నే వంట చేసుకుంటారు కట్టెల పోయి మీన్నే వంట చేసుకొని అన్నం కూర ఛాయ పిండి వంటలు అలాంటివన్నీ వేసుకొని తింటారు ఎలాంటి రోగాలు రావు
ఇంకా వీతో చికెన్ లాంటివి ఇంట్లోనే వండుకుంటా ఉంటారు బయట ఏం తెప్పించుకోకుండా షాప్ల నుండి
పల్లెటూర్లల్ల కొన్ని బొగ్గుల పొయ్యలు కట్టెల పొయ్యిలు ఆ ఉనుక పొయ్యలు అలాంటి రకరకాలుగా అనిపిస్తాయి పల్లెటూర్లల్లో
ఇంకా ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటది
ఇక్కడ పెండతోని కలిపి అలుకు జల్లుడు ముగ్గులు వేసడు కలర్లో నింపుకనుడు పసుపు కుంకుమ పెట్టడం పండడుగ సంక్రాంతి పండగ అయితే గొబ్బ బమ్మలు పెట్టుకోని ఉం బంతి పూలు జల్లి కోల్ల పందా అలాంటివి మంచిగా ఉంటాయి
ఇంకా ఇక్కడ మామిడాకు వేపాకు ఇట్లాంటియి ఎంతో మంచి చెట్లు ఉంటాయి ఊర్లలో పెంచుకుంటా ఉంట్ రు అదే సీటిలనైతే ప్రతి ఒక్కటి కొనుకోవాల్సిందే
ఇక్కడ పల్లెటూర్లల్ల ఉగాది పం